హలో హలో
హలో
హలో
సోజీ వినిపిస్తందా
ఆ ఇప్పుడు వినిపిస్తాంది లే అవునా ఆ అవును లే
చెప్పి కట్ చేస్తి
అవునా
ఓ రవి నా ఫోన్ కాల్ నా ఫోన్ కాల్ కట్ చేసిందేమో బా అనుకుంటంటాడు అద మళ్ళీ పోతుందో లేదో డౌట్ లి వాయి్ చలో అలాడే ద త తంది అందుక ఎిన పడవు కదాకా ఏం చేస్తున్నావు సుమకులుగా పండకి నువ్వు సోజపోయి క్లీన్ చేసావు వన్ డే లో అంట
న చెప్ప చెప్పి నా బాబుకి నాకు ఇం అబ్బదాని ఏ పాప ఎట్లా చెప్తుంది ఏ మల్ల నాకే నాక ఇంకా శనివారంము ఆదివారం ము రెండు రోజులు ఊర్లోనే పడుతుంది భుగినపలి లోనే నంక ఎప్పుడు ఆడు క్కడగసుచ్చేది ఎంత అక్కా ఏతేడ పొద్తున్న బా బాబా పాా పోచ్చ అ కాడు కోట్లు వెళ్లిపోచ్చు చ నిరవతే ము పోోతే
చేస్తాద
ఇట్లా నాకేమి వచ్చే కాటి నుంచి వచ్చే ఇబ్బంది ఏం కదు ఇటు వాటికి వచ్చే దాన్ని నటించి రాలేనా కాగానీ నాకు వచ్చే కాదుషా నాకు అ కా అద దండి కడిగే ఎంత ఉంటుంది ఆ ఆ
ఉ
ఆ
ఎండ ఇట్లా ఎండ ఎట్టు కాకుండా అయితుంది
వస్తానేమో కానీ మిగతా రోజుల్లోంటే అసలు అయ్యలేదు
అ ఆ అదే అదే
పిల్లలకి ఎక్జామ్స్ంలదా అది తల నొప్పి
ఆ మళ్ళీ అయినా కానీ ఇంకా పద్నాలుగు పదహైదు అంటే పదహారు తారీఖు ఇటుకొచ్చినా పొద్దున్నే స్కూల్ టైం కి మళ్ళ పదిహేడు పద్దనిమిమ్ మన పద్దెనిమి సాయంత్రం వెళ్లాల్సిందే మళ పొమ్మిది పండుగ కాబట్టి ట
అవునవును
ఆ రెండు రోజులే మధ్యలో ఉండేది కాగాని ఆ రెండు రోజులు నేను పిల్లలు బట్టలు ఏమన్నా తీసుకోవద్దు ద ఇంక డబ్బులు లేవు ఇప్పుడు తీసుకుందాం అనుకుంటే ఆ ఏం చేసేది మళ్ళీ ఇంకా అ
చూద్దం చూద్దం
ఊ ఏందో ఆ పాప పరిస్థితి అదే ఊ అదే అదే అదే ఉంటండే ఆ పాప డేట్ వస్తుందని ఆ పాప తనకలాడ్తన్న్ పదిహేడో తారీకంట ఇక్కడ ముందుగా వత్తున్ది ఒకసారి అంటాన్ది. ఆ పాపని అనేకి లేదు మళ్లీ ఎవరు రా గా తగ్గట్టు వాళ్ మల్ల ఏం చేసేది ఊ వాళ్ళ ఇంటి నిండుక ఉన్నారు ఇంటి నిండుగా ఉన్నాయి తెలుసా కడిగేవి ఇంటి నిండు కడిగేటివి తుడిసేటివి పెట్టేటివి అంత ఇండ్లు కడిగేకీ నిజంగా అంటే జ్వరం వస్తుంది తెలుసా అట్లే.
ఊను సౌజీ నేను మొర్నాటి నుంచి ఇల్లు స్టార్ట్ చేయ్యాల ఏమైపోతాను అని పిత్తంది.
అవునా నాది ఈ రోజు ఒక రూమ్ అయిపోయా ఆ పక్కన రూమ్ అంతా గుల్ ల్లన్ని అన్ని దాంట్లో సుమారుగ ఉండే లగేజ్ అంత అన్ని అవన్నీ తీసేసి గూళ్ళన్నీ కడిగి అని తుడిచేసి పెట్నాను వంట రూమ్ లో రెండు అదేందో బా రెండు లైన్లో ఒకటే సామాన్లు కడిగేసి తుడిచేసి అదే గూళ్ళన్ని కడిగేసి పెట్నాను. బట్లను రెండు గూళ్లు సామాన్లు కడిగేస్ కొని
నీ ఇంట్లో ఏ లగేజ్ తలనొప్పి ఎక్కువ లేద్ సౌజీ కబోర్డ్స్ కాబట్టి నాది ఎంత చేత్తగుందో అందులో మా ఇంట్లో లగేజ్ ఎక్కువ అన్నీ పనికొచ్చే లగేజ్ లేదు మా ఇంట్లో పనికిరాని లగేజ్ ఎక్కువ
దే
ఎట్ల జేయ్యల్లో అర్థం కాలేదు ఇదంతా
ఓ రెండు రోజ్లు వచ్చి కడిగిచ్చింద్న్ లేగానీ నేను గాని వచ్చి ఇంగట్ల టైం లేదు కదా మనకి ఉ
ఎట్ల చేయల్ల అని అలోచిస్తన్నా
ఊ ఇట్లా ఎప్డన్న సెకండ్ సాటర్డే అట్లా ఊర్లో పనులు ఏంటివి లేకోకుంటే ఓ పాప్ము వచ్చింద్న్డు లేగానీ నేను వచ్చి కడిగిచ్చేసి వచ్చిందును
ఎక్కడా
నీకే
ఇడ్దా ఇడ చేయ్కోకున్నాఏమ్ ప్రాబ్లమ్ ఏం లేదు సౌజీకి నిదానంగా ట్రై చేసుకుంట చాతనయితేనే చేస్తా చాత కాకపోతే వదిలేస్తా అట్లాం స్తావా లేదు సౌ సౌజీ కొంచెం మా డైలీ చేసే పనులు కాక కొంచెం ఎక్కువ పనులు చేసినా పడిపోతుంద తెలిసా ప్ప చానా నాకు తెలిసి చాలా వీక్ అయిపోయిన ది మేడం అది రవి ఏమో ట్రీట్మెంట్ తీసుకుంటావా కేరళ ఆయుర్వేదిక్ కు అనపట్నాడు డబ్బులు ఊరికొస్తాయి సౌజీ
అదే అదేలేే
మా పాప జ్యోతికే నలభై వేలు అయిదండి త డబ్బులు ఎక్కువ అవుతుందని ఆపేసా ఉంతటవా
అయ్యా ఏమున్నా అషా ఇంట్లో పని తగ్గించేస్ వాళ్లంతే
మధ్య
ఇంకేం చేయలేము
ఎప్పుడు
గిరిజా చూడు ఏం పంగు ఉండదు పాడు ఉండదు గిరిజాకి ఆ పనికి అట్లా సస్ ఉంది అట్లా తెలుసు హ
ఆ అవునాధానాలు అన్ని ఆయన్న చేస్తాడు
ఆ అన్నీ ఆయన్ని చేస్తాడు తాలకా నూనె కూడా పెట్టటడా పెటుదం అప్పుడే కన పాప పిల్లలకి అ అయిన్నే పెట్టిత్తడు అంట ద్దిన్నాము ఏమో అన్న అదే మల్
ఉన్నాయే
ఆ అంత హెల్ప్ చేస్తుండగా నా పాప అమ్మయ సౌజీ పో సౌజీ సాల అయిపోతాంది పో సౌజీ ఓపిక లేద్ చేసేటట్లు ఇల్లు గడ బు న్నాం అనుకుంద అంటే ఈ రోజు నిన్న బయటికి బోసిచ్చింనాడు గాని పోచ్ లేక బూండలేదంట ఈరోజు అదే ఓపికలేదు పొద్దున్నే కానీ ఏడున్నరకు లేసినాను ఆ ఏడునరక్ మ్ముక్కలేసిందిఅంట వేసిందంటే ఆయన ఇడ్లీనో చట్నీ ఇడ్లీ తెచ్చినటంటే బయట ఏ ముకి పులిహోర కలిపిందంట పిల్లల లచ్ బాక్స్ కి అంతేనంట అయనే స్నానం చేపిచ్ ఆయన్న తినిపిచ్చేసి పిల్లల్ని ఎటో వదిలేస్తాది గిరిజాను అక్కడ లేట్ అవుతుంది మళ్ళాను అని ఇంగా పిల్ల అరె పులిహోర కలిపిందంటే పిల్లల్ని వదిలేసి వచ్చిందంట అంతేనంట ఇంగ అట్లనే పండుకుంటాను నిను ఈ రోజు మధ్యానం ఫుల్ గా పడుకుంటాను ఓపిక లేదు ఈ రోజ్ అం
అదృష్టం జాతకాలు
అ
మనం ఏదైనా బిజినెస్ పెట్టాలి సౌజి ఏది పెట్టాల అని ఆలోచిస్తున్నా మా ఆయన అయితే అ నువ్వు గాని చేసినట్టే తల్లి ఏదైనా చిన్న పని ఎక్కువైతేనే పడిపోతన్నావ్వు నువ్ బిజినెస్ చేస్తావు నువ్వు మారీ అంటున్నాడు
హ హ ఇంగే చేసేది మళ్ళ ఏం మళ్ళ అంటే పిల్లలు ఆ పాప స్కూల్ కెళ్ళిపోతే అంత ఏం ఉండదు ఈస్ అ
మ్ హలో సౌజి ఫైవ్ మినిట్స్ మాట్లాదీన చాలా
ఫైవ్ మినిట్స్ రావ్ ప్పుడు నుంచియా
అ సెవెన్ మనిట్స్ అయింది సౌజి
అ
సెవెన్ మీనిట్స్
ఆ చాల్లే మల్ల కట్ చేసి మల్ల చేయ్ ఇంగోసారి అయితుంది
ఎందుకో కాల్ చేసా
ఓ సరేలే చెయ్ మాట్లాడు నేను ఎవరితోను ఎంతసేపు మాట్లాడలేదు నేను ఎవరితోను ఎంతసేపు మాట్లాడలేదు ఆ అ మది ఆ
హలో
ఓహ్